హలో హలో నమస్ స్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
తిన్నారా
ఆ తినమండి ఇప్పుడేమీరు తిన్నారా
ఇంకా లేదండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీనే అండి
ఉమ్ నేనేఏం చే చేయట్లేదండి ఏం తిన్నారండి
ఇప్పుడు అన్నం సాంబార్ చేసారండి
ఆ మీరు తెలుగోల్లేనా అండి
మొత్తం అన్నీ లాంగ్వేజస్ వసయ్ బట్ తెలుగు ప్రపర్
ఆ అదే అంటే మనకు తెలుగు ఓళ్ళకి అన్నము సాంబారు పప్పు ఇవే కదండి మీకు నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ ఏమండి
నాకు ఫుడ్ ఏంట ఉంటుే నాకు హార్ట్ అంటే అంటే కారం అంటే ఎక్కువ ఇష్టం అండి స్వీట్ కంటే నాకు ఐటమ్ అంటే చే చికెన్ అండి చికెన్
ఆ ఆ ఆ బాగుంటాయండి చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అవును మీరు ఎప్పుడైనా హైదరాబాధీ ధమ్ బిర్యానీ అలా ట్రై చేసారా అండి
ఆ ట్రై చేసామండి దా అందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా దధమ్ బిర్యానీ అని తర్వాత వేరే వేరే వెరైటీస్ ఉంటాయి బిర్యా
అవునండి అవునండి ఈ వసుకోటె బిర్యాని అని
ఆ దొన్నె బిర్యానీ అని ఒకటుంటుంది అది ఆజ్ ఇట్ ఈస్ పలావ్ లాగానే ఉంటుంది అది కొంచెం తింటే వేరే టేస్ట్ వస్తుంది.
ఆహా నే నాకు చికెన్ అంటే చాలా ఇష్ టమండి నేను మండి బాగా తింటానండి మండి అంటే చాలా ఇష్టం మండి తిన్నారా అండి?
బట్ అంతా కంప్లీట్ చేయడానికి కుదర్లా
ఆహా లేద్ అలా కాదండి అంటే నార్మల్ గా మేము ఫ్రెండ్స్ తో ఎళ్తాం కదా! అందరం కూర్చొని తిన్ టాము బాన్
ఆ సరదాగా అందరితో మాట్లాడుకుంటు తింటుంటే బా అదీ ఒకే విదంగా కె ఉంటాయి నాన్వేజ్.
ఆ అవునండి మీరింకా స్వీటు ఎలాగా? ఏమేమి తింటారు స్వీట్స్
అంటే మామూలు ఇది బొబ్బట్లు చేస్తారు కదండి?
అవునండి బొబ్బట్లు మీద నెయ్యేసుకొని మన్
ఆ అందులో కాంబినేషన్ నయ్య టె ఇంకా బాగుంటున్
అవునండి.
కొంతమంది పాలు కూడ ఏసుకుంటారు. బట్టు పాలతో కంటే నై
అవునండి.
అవు
మ్మ్
మీరు పాలకూర ట్రై చేసారా అండి ఎప్పుడన్నా
ను నెయ్యి నేను ఎలా చేస్తానంటే ఆ బొబ్బట్లు మీద నెయ్యేసుకొని, రోల్ చేసుకొని తింటానండి చాలా బావుంటున్ మళ్ళీ అలా తింటుంటే.
సర్ అట్లగూడ ట్రై చేయండి బాగానే ఉంటుంది. బట్, టేస్ట్ అంటే నెయ్యితోనే బావుంటుంది.
అవునవునండి మీకు వంటలు లు ఏవి బాగా చేస్తారండి
నాకు వచ్చేదే ప్రజ్ఞ నాకు ఇష్టం అయందంటే చికెన్ అంటే అదే బాగా నేర్చుకున్నాను అదే చేసుకుంటాను నిన్న కూడా కాలేజీ సమయంలో టైం పాస్ కాకపోతే అదే చేసుకుంటాం
హు
మీరు ఆల్వేజ్ చేస్తుంటారులేంటి
అవునండి న నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం ఇష్టంమండి ఇంకా మంచిగా కుకింగ్ చేసుకు కుంట మంచిగా తింటా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటానండి
చేసిన ఫుడ్ మనం ఎక్కువ తినలేము అంతే
అవును తినలేము అవును ఉ అవునండి ఉహు మీరు ఇంటికెళ్తే మీ ఊరికెళ్తే నాటుకోడలే కదండి
ఆ మా ఊర్లో నాటుకోడులే అండి ఎందు ఎందుకంటే పల్లెటూరులో ఎప్పుడడు నాటు కోడ్లే తినేధి
అవునండి
నాటుకోడ్లే బెస్ట్ అండి ఎందుకంటే అది రసమే
అవునవునండి ఇంకా మనం అంటే ఎలాగంటే నా ఒపీనియన్ ఏమంటే నాకు నచ్చేది ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ హై దరాబాది దమ్ బిర్యానీ అంటరు అక్కడికెళ్తే దమ్ బిర్యానీ తినాలి ఇప్పుడు ళ్లా బ్యాంగళూరు కు వచ్చానం అనుకోండి బ్యాంగళూరుకొస్తే ఏమో ఈ ఫోర్ ఏఎం బిర్యానీ అంటారు అది తినాలి ఇలాగా ఫుడ్డు ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని నాకు చాలా ఫుడ్ తుమ్మిదా ప్యాషన్ అండి ఎలా ఆ అవునండి
ఆ ఒకరికి కొకదానిమీద ఇంట్రేస్ట్ ఉంటుంది బట్ మీకు ఫుడ్ మీద ఉంది అది కూడా మంచి కాన్సెప్ట్ అండి బానే ఉంటుంది
అవును అంటే రే ఈ రోజు మనం ఒక్కరమె వెళ్ళి బయట తినేసి వస్తాము రేపు మనం ఫ్రెండ్స్ తో వెళ్తే అప్పుడు ఏది బావుటుంది అన్నప్ ఇప్పుడు ఇది బావుంటుంది తినండి అని చెప్పడానికి బావుంటుంది అవునండి. అ అంటే మీరు ఇప్పుడు నార్మల్ గా ఏమన్నా ఫుడ్ తినేసిన తర్వాత లాస్ట్ లో స్వీట్, ఐస్ క్రీమ్ తినే అలవాటు ఎమ్
ఆ ఐస్ క్రీమ్ తింటామండి ఐస్ క్రీమ్ అనేది మస్ట్ అండ్ షూడ్ ఉంటుంది
ఆ అదే అండి బావుంటుందండి ఆ ఫీలింగే వేరుంటుంది నార్మల్గా ఏదన్నా కొంచెం తినేసిన తర్వాత స్వీట్ తింటాము మన సైడ్ ఎలాగంటే ఫస్ట్ స్వీట్ తింటాము తర్వాత హాట్ తింటాము కదండీ కాని కొన్ని సైడ్ అలాగుండదు కొన్ని సైడ్ ఫస్ట్ హాట్ తింటారు తర్వాత లాస్ట్ లో స్వీట్ తిన్ ట్టారండి
వాల్ కదే అలువాట్ అయిపోతుంది స్టార్టింగ్ ఏదో అట్లా మీస్సైడ్ ఏదండి ఫేమస్
మా సైడ్ నార్మల్ క మా సైడ్ కూడా రాగి సంగటి నాటుకోడి పులుసు అవే అండి మీరు ఎప్పుడైనా కాళాస్త్రీకి వెళ్ళినప్ ఇప్పుడు పాలకోవ ట్రై చేశారా అండి
ఎక్కడండి
కాలహస్త్రీ పాలక్ కోవా
ఆ అంటే పాలకో తిన్నా గాని కాళస్త్రీ తినలేదు
అంటే కాలస్త్రీ బాగుంటుందంటే కాలాస్త్రీలో అయితే అదీ అది పుట్టి పెరిగిన ఊరు కదండి అది కాలాస్ త్రిలో పాలకోవా అక్కడ చాలా బాగుంటుందండి ఇప్పుడు తిరుమల లడ్డు టేస్ట్ ఎక్కడ ఏ ది మ్యాచ్ చేయలేదు కదండి అలాగ అక్కడ కూడా అలా
నువ్వు ఇంకోసారి ట్రై చేస్త ఉండు ఎప్పుడన్నా చిక్ చిక్ ఎందుకంటే నాకు ఇప్పుడువరకు తెలీదు
ఆ లేదండి ట్రై పాలకోవా అంటే కాలస్ త్రీకి వెళ్ళినప్పుడు నార్మల్ గా మధు పాలకోవ అని ఫేమస్ ఉంటుంది నార్మల్గా అక్కడ ట్రై చేద్దండి దాని కన్నా పురాతనది ఇంకొకటి ఉంటుంది దానికి పేరు ఏం ఉం ఉండదండి అక్కడికి వెళ్ళండి ఐస్ క్రీమ్ మీ పాలుకోవా ట్రై చేయయండి చాలా బాగుంటుందండి అసలు మీరు మర్చిపోరు
నుప్పుడు కంపల్సరీగా ట్రై చేస్తాను
ఉమ్ ఇంకా మీరు నా అంటే నార్మల్గా బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా తినాలి అలాంటివి క్రేవింగ్స్ వస్తా
ఆ బీచ్ సైడ్ అంటే ఇంకా ఐస్ క్రీమ్ ఏ అండి
ఆహా ఏంటో ఈ మధ్యకాలంలో అయితే ముంద అంతా ఐస్ క్రీములు పుల్ల ఐస్ క్రీమ్ లు అట్ వచ్చేవి ఇప్పుడు ఏందో ఈ పొటాటో రో పొట్ టాటో ట్విస్టర్ అంట తర్వాత మోమోస్ అంట ఇది అండి నైన్ంటిస్ కిడ్ ఆ నైన్టీన్స్ కిడ్ ట్వంటీ స్కిడ్ వాళ్ళకైతే గోబీ మంజూరి పానీపూరి
ఆ అంతే ఇప్పుడు ఆ పుల్లాయిలు అంతే ఇప్పుడు వచ్చిందిన్నా అన్నీ మొత్తం మోమోస్ ఒకసారి ట్రై చేసినా
అసలు తినలేమండి మమోస్లు అయితే అసలు అది ఉడికిండదు ఏముండదు
ఇష్టపడతారు మద ఏం చూసి తోటకూర చారు
అవునండి మళ్ళా దాంట్లో కూడా చాలా వెరైటీస్ మనం ఎట్లా అంటే ఒక సమోసా ఒక చాయ్ ఉంటే చాలు సెట్ వాళ్ళకు అలా ఉండదు
చికెన్ మోమోసు ఏవో రం వెరైటీ వెరైటీ ఉండే ఇందులో కూడా ఆ ఒకసారి మా ఫ్రెండ్ పిలుచుకుపోయి తినిపచ్చినాడు ఇంక అప్పటి నుంచి వెళ్ళ అది కూడా కొంచెం తిన్నా ఒకంతే మొత్తం వాళ్ళే తిన్నారు
ఇంకా మీ అంటే నార్మల్ గా నేను టేస్ట్ చేసిన ఫుడ్స్ అయితే ఈ నెల్లూర్ కళ్తే కా అది కా చేపల పులుసు చేపల పులుసు ఎలా ఉంటుందంటే అటు సైడ్ పుల్లోగా ఉంటుందంటడి నార్మల్ గా సైడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు మ్యాంగోస్ అనేవి దొరుకుతుంటాయి అక్కడ ఫుల్ల మ్యాంగోస్ అక్కడ సో అన్నింటిలో వాళ్ళు మ్యాంగోస్ అనేవి రెగ్యులర్గా యూస్ చేస్తారండి పప్పులు పప్పు చేసిన ఇంక పులుసులో కైయితే చేపల పులుసు లోకి ఖచ్చితంగా ఉంటుందండి
ఆ ఇంక వాళ్ళకు అదే ఒక అన్ని దాంట్లో ఏయలనేది అనేది
ఎక్కువ తింటారండి పులుపుని
ఆ
ఇంకా అక్కడ ఆ ఇప్పుడు పాల పాలకోవ కాళహస్తి తర్వాత తిరుమల లడ్డూ డ్డు
ఆ ఫేమస్ ఉన్నాయి ఈవిడ
ఆ ఇప్పుడు అక్కడ కూడా ఈ నెల్లూరులో ఆ అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడికి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు పూతరక్ కులు అవునండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా
ఆ పూతరేకులు ట్రై చేసామండి ఒక ఫ్రెండే తెచ్చినారు వాళ్ళూరు సైడే తెచ్చినారు బట్ బానే ఉంటాయండి
అవునండి చాలా బాగుంటాయండి అంటే నాకు కూడా నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదా మా జూనియర్ ఉన్నింది ఆ పాప ప్యూర్ ఈస్ట్ గోదావరినో ఏమో తెలియద్ నాక్ గోదావరి ప్యూర్ గోదావరి వెళ్లిన నార్మల్ గా ఇలాగా జూనియర్స్ సీనియర్స్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు చెప్పినాం మేము అంటే ఎవరన్నా ఉంటే తీస్క రండి అని ఊరికే చెప్తే ఆ పాప తీసుకొచ్చి బాక్స్ ఇచ్చేసిందండి మాకైతే చాలా హ్యాపీగా అసలు అవునండి చాలా బావునింది అసల ఆ టేస్టే చాలా బావునిందండి
ఆ బాగా నేను ట్రై చేసిన ఫస్ట్ టైమ్ అసలు ఆ టేస్టే వేరే లెవ్ ఎప్పుడు దింద
అవును కొత్త ఫ్లేవర్ ఆ అంటే అది బియ్యం బియ్యం నానబెట్టిన నీళ్ళతో చేస్తార ట ఆ పొరని ఇంకా దాని లోపల మం చిగా నెయి ఏసి పొడులే లెసి చాలా బాగ్ గ
ఆ స్టెప్ బై స్టెప్ ఒక్కో స్టెప్ ఒక్కో లా
ఆ అవునవునండి
బానే ఉంటదండి మండి ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం టుంది అది బాక్స్ బాక్స్ తినేస్తు బట్ ఎక్కువ తింటాము బట్ తింటే వెరీ టేస్ట్ ఉహు
అవునండి చాలా బాగుంటుందండి మీ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా తిరుమల లడ్డు గాని అయ్యప్ప ప్రస్ అయ్యప్ప స్వామి ప్రసాదం గానీ
అన్నవరం గానీ ఉన్నాయి కొన్ని కొన్ని ఫేమస్ ఉన్నాయి ప్రసాదాలు మాత్రం ఆ పేరు
కు అంటే నార్మల్ గా మీకు బిర్యానీ అంటే ఇష్టం అన్నారు గదా బిర్యానీలో ఎప్పుడైనా తమ్స్ అప్ తగ్
ఆ తిన్నా తిన్నామండి ఎందుకం బిర్యాని ఫేవరెట్ కంపల్సరి ఇక
అవునండి కానీ అదే మనమై తే బా తింటాము కానీ వేరే వాళ్ళు అయితే అదింది ఆ టేస్ట్ ఏం
ఆ కొంతమంది తినకుంటారు ఎందుకంటే మధ్యలో చేయరు స్వీట్ది మత్తం హాట్నే తినాల అకుంటారు బట్ అది టేస్ట్ వేరే వస్తుది కొడి త
అవునండి నేను కూడా రీసెంట్ గా మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిననా వెళ్తే అక్కడ బిర్యాని ఇంకా బటర్ నాన్ చికెన్ కడాయి అలాగా ఆర్డర్ పెట్టుకున్నాము పెట్టుకుంటే వాళ్ళు తినలే కపోయినారు ఇంకా బిర్యానీ మన ఫేవరెట్ బిర్యానీ కొంచెం వేసుకొని నాకు ఒక థమ్స అప్ తీసుకొస్తే నేను బిర్యానీ ఖాళీ చేస్తానని ఖాళీ చేసేసినానుండి
ఎందుకంటే బిర్యానీ దాంట్లో కాంబినేషన్ అంటే అదే
అవునవునండి
ఆ
మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా మీరు అ అది మంచి అంటే ఇలా ఫుడ్ గురించి ఇలా ఇలా బాగా ఎక్స్ప్లెయిన్ చే
అవునండి మీరు కూడా చాలా విషయాలు చెప్పారు నాకు తెలికు ఉండేది ఇలా అది ఎక్కువ అది
ఆ ట్రై చేయండిండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సరే అండి ఉంటానండి బాయ్ అండి అదికనా